లో
ఏమండి ఏం చేస్తున్నారంండి
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఓకే చెప్పండి ఇంకేంటండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటండి
మా ఫేవరెట్ ఫెస్టివల్ చాలా ఉన్నాయి్ కానీ ఈ మధ్య ఫెస్టివల్స్కి వెళ్ళడం మానేసా అండి ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత జాబ్ చేయడం దే బెటర్ కదా అని ఫెస్టివల్స్ ఎప్పుడు ఉంటాయండి ఏదన్నా ఒకసారి వెళ్తూ ఉంటాం అన్ని ఫెస్టివల్స్ నాకు ఫేవరెట్ ఏ అండి
అవునా అండి ఓకే అండి మీరు ఆ ముస్లిమ్స్ ఫెస్టివల్స్ ఏది ఎక్కువ ఇష్టపడతారంండి
నేను అన్ని అందరి ఫెస్టివల్స్ కి అందరు ఫెస్టివల్స్ ని ఇష్టపడతానండి అలా ఏం లేదండి నాకు
ఓకే మీరుకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు అని అంటారు
అలా ఏం లేదండి నాకు
ఓకే అండి మంచిదే కదండి అలా ఉంటే ఇంకా
మరి అంతే కదండి అందరుూ మనుషులే కదా దాంట్లో ఎందుకు మరి భేదభావాలు ఉండకూడదు కదా అండి
అవునవునండి
మీకే ఏ ఫెస్టివల్స్ ఇష్టమండి
నాకు రంజాన్ అంటే చాలా ఇష్టం అండి
అవునండి
ఇంకా కా హిందూస్ పెళ్ళిలో సారీ హిందూ ఫెస్టివల్లో అయితే నాకు ఫేవరెట్ ఉగాది అండ్ సంక్రాంతి
ఆ
దీపావళి కూడా ఇష్టమే బట్ దీపావళి రోజు నేను క్రాకర్స్ అట్లాంటివి ఏమి చెయనండి నాకు భయం వేస్తది
ఎందుకండి ఎందుకు భయంమండి క్రాకర్స్ అవి
ఆ మీ వాయిస్ లో వస్తుందండి
అంటే మనం జాగ్రత్తగా ఉపయోగిస్తే అవేం చెయవు కదండి మనల్ని
అది కూడా నిజమే అండి బట్ నాకు ఎందుకో చాలా భయం వేస్తుందండి
ఎందుకండి అలా అలా ఏం లేదండి ధైర్యంగా కాల్చండి భయపడటంలోనే పడటం ఉంది కదండి అందుక మనం పడ భయపడకూడదు కాబట్టి అవి మన మీదొచ్చి పడవు కదండి
నేను చిన్న చిన్నవి క్రాకర్స్ కాలుస్తానండి.
ఈసారి నా కాల్చండి
ఆ అవునండి ఇంకేంటండి
ఏం లేదండి మా నా ఫేవరెట్ ఫుడ్ అంటూ ఏం లేదండి, మ నేను అన్ని ఫుడ్స్
పసన్ పర్సన్
మా ఫేవరెట్ పర్సన్ ఉన్నారండి మంచివాళ్ళు ఏమంటే కొంచెం శాడిస్ట్లు ఒక్కొకసారి అలాగే చేస్తా ఉంటారు. కానీ నేనే మన వాళ్ళే కదా, మంచి వాళ్ళూ కదా, మనం కోసమే కదా చెప్తారని ఏమనలేదు ఏం కాదులే మన వాళ్ళు కదా ఎంతైనా మన వాళ్ళకు మనం కాకొంటే ఇంకెవరు సపోర్ట్ చేస్తానండి
ఓ
అ అంతే కదండీ మన వాళ్ళ మనం సపోర్ట్ చె యకుంటే ఎవరు చేస్తరు చెప్పండి
అవును నిజమే అండి బాగ చెప్పారండి
అవునండి మీకే మీకెవరండి ఫేవరెట్ పర్సన్
నాక్ ఫేవరెట్ పర్సన్ మా డాడీ అండి
అవునా అండి
అవునండి. ఇంకా రీసెంట్లీ నాకు మా అక్క అండ్ బావ ఆడ్ అయ్యారు నా ఫేవరెట్ పర్సన్ దిస్ లో కీ అండ్ ఆ ఏంటండి
ఇంకెవరు లేరా అండి
ఆ ఉన్నారండి, బట్ మా అక్క బావ రిలేటివ్సే అనమాట వాళ్ళు కూడా.
అవునా అండి
అవునండి వాళ్ళ వల్లే పరిచయం అయ్యారు వీళ్ళు కూడా. సో నాకు ఎలా అంటే అమ్మనాన్న తర్వాత వాళ్ళే అన్నట్టు అంత బాగ క్లోజ్ అయిపోయారండి
అవునా అండి ఓ
అవునండి ఈ జనరేషన్ లో కూడా ఈ జనరేషన్ లో కూడా అలా ఉన్నారంటే చాలా గ్రేట్ కదండి
ఆ ఉంటారండి కొంతమంది మనుషులే అలా ఉంట రూ ఈ జనరేషన్ లో చాలా మంది చాలా డిఫరెంట్ గా ఉంటారు కానీ కొంతమంది మనుషులు మంచి వాళ్ళలా ఉంటది
అవునండి నాకైతే నా లైఫ్ లో బెస్ట్ అంటే బెస్ట్ అండి అండ్ వాళ్ళ కపుల్ ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే అన్నట్టు ఉంటుందండి లవ్ కానీ లేదంటే గొడవ కానీ లేదంటే గొడవ పడిన తర్వాత అండర్స్టాండ్ చేసుకోవడం ఆ వాళ్ళు ఎలా ఉంటారు అర్థం చేసుకో కుంటారు అండ్ ఇంట్లో ఎలా మూవ్ అవుతారు అనేది ప్రతి ఒక్కటి నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి మాక్స్ నేను చెప్పాలనుకుంటే వాళ్ళ వల్లే నేను కొంచెం చేంజ్ అయ్యానండి
అండి కొన్ని కపుల్స్ చూస్తే మనం కూడా వాళ్ళలో నుంచి ఏదన్న
ఆమ్ అవునండి అవునండి
అందుకే చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారండి ఈ జనరేషన్ లో కూడా
అవునండి మా అక్క బావ ఎలా ఉంటారంటే రీసెంట్లీ మ్యారీడ్ ఏమో అని అనుకుంటారండి అవునండి కానీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఆ చాలా ఇయర్స్ అయి ఉంటుంది ఒక సెవెన్ ఇయర్స్ అలా అయింటుందన్నమాట
అంతే అండి కొంతమంది కబుల్స్ చాలా అన్యూన్యంగా అప్యాయతంగా ఉంటారండి
అవునండి నేను కూడా మా నేను నాకోచ్చే హస్బెండ్ తో నేను అలానే ఉండాలని కోరుకుంటున్నానండి
చాలా అదృష్టవంతులండి మీకు వచ్చా ఆయన
నేను అదృష్టం అంతను నన్ను భరించే వాళ్ళు అదృష్టం ఐ మీన్ నన్ను భరించే వాళ్ళు దొరకడం అదృష్టం అదృష్టం అని నేను అనుకోవాలండి ఎందుకంటే నాకు కోపం ఎక్కువ అంతా అంటే కోపం ఉండే వాళ్ళకి భరించడం చాలా కష్టం కదండి
అలా ఏం లేదండి మిమ్మల్ని కూడా మిమ్మల్ని కూడా మీ ఇలాగ ప్రేమించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళని చూసి పెళ్లి చేసుకోండి
క్క వెయిట్ చేస్తున్నానండి ఎవరు అని
ఎవరు అని వెయిట్ చేస్తున్నారా అండి ఓ అంటే ఇంకా ఎవరు లేరా అండి
లేదండి వెయిట్ చేస్తున్నానండి
అవునా
ఆ మా బావ వాళ్ళ తమ్ముడే ఉన్నారండి
అవునా
ఏమన్నా వీలైతే మా రిలేటివ్స్ లోనే చేసుకుందామని నేను అనుకుంటున్నా అండి.
చెప్పార అండి తనతో
మా బావకి అక్కకి తెలుస అండి వాళ్ళతో తెలియకోకుండా అంటూ ఏం ఉండదు వాళ్ళక అన్ని తెలుసు సో వాళ్ళు కూడా సపోర్టివ్గానే ఉన్నారు నాకు సో మ్యాక్స్ అవునండి అవునండి మా బావ వాళ్ళ తమ్ముడు కూడా తెలిసి తెలుసు అని అనుకుంటున్నానండి నేనైతే
అవునా అండి
అవునండి
చాలా అదృశ్యం జరిగిందితను
అవునండి కానీ నేనే అండి ఎక్కువ కోప్పడుతా ఉంటా ఎక్కువ తిడుత తా ఉంటా నాకే మళ్ళీ బాద అనిపిస్తది
అంటే అలా ఏం లేదు కదండి మన ఇష్ట మైన వాళ్ళ ద ఇరే కదా మన కోపమైన ప్రేమ అన్ని చూపిస్తాను వేరే వాళ్ళ దగ్గర అలా చూపిలేము కదండి
ఆ మీరు అనుకున్నట్టు వాళ్ళు అనుకోవాలా కదండి
అలా ఏం లేదులేండి అందరూ వాళ్ళకు నచ్చిన వాళ్ళకి నచ్చితే వాళ్ళలాగా వాళ్ళకు నచ్చిన వాళ్ళతో బాగా హ్యాపీగా ఉంటారు
ఆ అవునండి నిజమే అండి మీతో మాట్లాడడం కూడా చాలా హ్యాపీగానే ఉందండి
థ్యాంక్యూ అండి థ్యాంక్యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్
ఒకే అండి ఇంకేంటండి
ఏం లేదండి మీరే చెప్పాలి
నా మీరు నన్ను అడిగారు కదండి ఎవరైనా ఉన్నారా అని చెప్పి మీకెవరు లేరా అండి
ఆమ్ మా వదిన వళ్ల చెల్లెలు వుందండి
ఎవరండి
మా వదిన వాళ్ళ చెల్లెలు ఉందండి
ఓకే
ఆ అండి చాలా మంచిదండి ఏమంటే ఒకొక్కొసారి కొంచెం కోపడుతుంది కానీ కోపంలో నా గురించి ఆలోచిస్తుందండి అంటే నేనే బాధపడతాను కదా అని ఆలోచిస్తుందిండి కోపడుతుంది మరి బాధపడుతుందండి చాలా మంచిదండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తుంది కానీ కానీ మంచిదండి పాపం
అవునండి ఇప్పుడు మీరు చెప్పిండేది ఆ అమ్మాయి ఒకవేళ వింటే మీ పని అయిపోతుంది కదండి
అంటే నేను చెప్తున్నా కదండి మంచిదే కానీ ఒకొక్కసారి నా మీద ప్రేమతో నన్ను అలా చేస్తుందండి అంటే అంతకు మించి చాలా మంచిదండి
ఆ అండి అలా దొరకడం నిజంగానే ఆ లక్కీనే కదండి
అవునండి నేను చాలా లక్కీ అండి అసలు
ఆ అండి
కాదన్నదండి వాళ్ళ చెప్పింది కాకుండా మనం మనకి ఏం తెలుసు చెప్పండి వాళ్ళ చెప్పింది చేస్తే చాలు కదా
అవునండి
వాళ్ళ మనకు నచ్చిన వాళ్ళతో మనం మంచిగా ఉండాలి కదా అండి
అది నిజమే అండి మీరు తెలుసుకున్నట్టు అందరూ తెలుస్ కుంటే ఇంకా చాలా బాగుంటుందండి
అందరు తెలుసుకుంటారండి మనం చెప్పే విధానంలో ఉంటుంది అంతా
అవునండి ఇంకేంటండి
మీరు చెప్పారా అండి తనతో
ఏమనండి
అంటే ఇలా
లేదండి
చెప్పలేదా
లేదండి జస్ నేను చెప్తున్నా అండి మీ దగ్గర ఉన్నారు ఇట్లా అని చెప్పేసి నేను మీ దగ్గర చెప్తున్నాండి నేనైతే ఎప్పుడు ఆ ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వలేదు అండి
అవునండి సరే అండి ఇంకొక కాలో మాట్లాడుకుందాం
ఓకే అండి బాయ్ అండి
ఆ బాయండి